ఆ తిన్నాం మీరు తిన్నారా రా
నేను ఇప్పుడే తిన్నా అక్క
ఎమ్ కర్రీ
ఈరోజు దోస టమాటో వండింది అమ్మ
ఆ ఇంగ
ఇది సండే కదా ఇగ లీవ్ ఫ్లీవ్ నాకి ఇష్టం
ఉ మేము పప్పుసారు చేసినం మునక్కాయలు వేసి సాంబార్ చేస్తే తిన్నారు
ఈ రోజు స్పెషల్ ఏ లేదా చికెన్ గిట్ల తిండ్లే సండే కదా నీ కొద్దా అయితే
పంపిస్తే తన్నది కాని తను లేడు నొక్కదాన్న ఉన్నా నాకొద్దులేమ్మ అంటే కొని
ఎం చేస్తారు అక్క అమ్మ వాళ్ళు
డాడీ మేసిర సుతారు పని చేేస్తాడు అమ్మ వ్యవసాయమే స్కూళ్ గట్లా పోతుంది ఇకు
చేను కాడికి బోలేనా ఈరోోజు
పోయ వచ్చిన నేను మళ్ళ ఇప్పుడు పోవాలి ఇక్కడ ఒక మనిషి జాన్ పెం అంటే ఇక చూడ్డానికైనా వచ్చి ఇక వెళ్ళి ఇప్పుడే వచ్చినాయి మళ్ళ ఇంటికి
ఎట్లా చనిపోయిండు అక్క
హు కోతుల కోసం అని కరెంట్ షాక్ పెట్టిండు అయితే ఇంటి దగ్గరే కాదు మొక్కజొన్న శేనుకు పెట్టడం వల్ల ఏమైందంటే కోతి పడి చనిపోయింది ఆ చనిపోతే ఆ కోతులన్నీ ఇక వేరే వస్తాయి కదా అయితే అన్ని పొలం దొక్కడానికే వస్తాన్నాయి అనుకోని మనుష దగ్గరికి పోయిండు పోయేసరికి ఆ కరెంట్షాక్ పట్టుకొని అట్నే ఉన్నాడు ఈవిెనింగ్ కరెంట్ పోయేదాకా అట్నే ఉండేసరికి చనిపోయిండు ఈగ
అంటే ఈయనను గరవడానికి వచ్చినియా కోతులు
ఆహా లేదు ఆ కోతి చనిపోయింది కదా దాన్ని తీసుకపోధాం ఆ కోతులు మొత్తం గ్యాంగ్ అంతా కోతి కాడికి వస్తునయి
ఆ..
రాగాని ఈయనేమ్ చేసిండు అంటే కరెన్ట్ పెట్టిన విషయం మర్చిపోయి అన్నిీ పొలంలో పడితయిగా వచ్ఛిన భయానికి ఉరికొచ్చి తీగని పట్టుకున్నాడు
ఇగా అట్లెట్ల పట్టుకున్నాడు ఏమో ఈ కరెంట్ ఏమో అక్క సర్వర్ ప్రాబ్లమ్ వత్తది ఎంగేజ్ ఆ రూట్ లైన్ ఆ
ఏంటి
ముసలాయనానే నా అంటె మిడిలేజ
అన్నే కొంచెం ముసలు కాదు యంగు కాదు మిడిలి. పిల్లల పెళ్ళిళ్ళు అందరి అయిపోయినాయి
అయిన గాని ఎంతైనా పాపం కదా
అసలు గోరం వాళ్ళ అమ్మాయిలు బాగా ఏడుస్తున్నారు చిన్న అమ్మాయికి ఇక తనే తండ్రే మొత్తం, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అంత మంచోడు కాదు.
అయ్యో పాపం
మొత్తం తండ్రే చూసుకుంటాడు వేస్ సెవెంత్
ఈయన దగ్గర ఈయన దగ్గరనే ఉంటుందిగా వచ్చిలా ఇట్లాంటి కరెంట్ షాకులు మనం పెట్టొద్దు పెట్టుకుంటే సోలార్ పెట్టుకోవాలి లేకపోతే లేదు
అసలు షా ఏంటంటే అతనికే అన్ని కరెంట్ గురించి తెలుసు
అసలు తెలిసిన అంటే నా టెన్షన్ లో పోయి దాన్ని పట్టుకున్నట్టున్నాడక్క టైమ్‌లో కరెంట్ పోయినా బాగుండే
కరెంటు పోయినాక ఆయనకు మళ్ళా కొద్ది స్పృహ వచ్చి మనవనికి ఫోన్ చేసి ఈయనకు కరెంట్ షాక్ కొట్టిందని చెప్ప ప్పిండు చెప్పిండు ఒక రోజు బతికిండ్రా
హాస్పిటల్ తీస్క బోలే
హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిరు తీసుకెళ్ళి చూపించిరు అన్నీ ఓకే అయిపోయింది కానీ మొత్తం బ్లడ్ అంత లోపల గడ్డ కట్టినట్టు అయిపోయింది
అబ్బా
ఒక త్రీ టూ అవర్స్ అనుకుంటా
ఇంతే
అంతసేపు అయ్యేసరికి ఆ బ్లడ్ మొత్తం ఎక్కడికి గడ్డగట్టిందంట అసలు డాక్టర్లే షాక్ అయితారు వాళ్ళు మాట్లాడిండు చేసిండు అంటే
మా దగ్గర ఒక ఆయన అట్లా చనిపోయిందింట అంటే మీ దగ్గర కరె కరెంట్ ఉంటది కదా ఆ పాత ఇల్లు అప్పటి ఇల్లులు ఉంటాయి చూడక్క పాత మట్టి ఇల్లులు ఆ ఆ ఇంట్లో ఆ ప ఎదునానా పట్టుకున్నా ఇంట వైర్ను పట్టుకున్నాడుంట పెడతానంట నార్మల్ ఒక వైర్లు పెడతానట కరెంట్ రావడం కోసం ఆ పెడతారు కదా పెడతా అంటే ఆన కరెంట్ చా గుట్టింది
అ
కొట్టింది అయితే కరెంట్ షా కొడిచినక వాటర్ ఆపియద్ంట
అవును వాటి తపియద్దు ఒక పటు కుణయదు
పాటలు దాపిచ్చరట నాలుగుంతా ముద్దు బారిపోయి ఇంట్లో అయిన అయిందంట
ఏమంటే స్పాట్లో చనిపోతారు కదా ఎందుకంటే కా షాక్ కొట్టడం వల్ల బ్లడ్ ఎక్కడెక్కడ సాప్ అయిపోతుంది మనిషినినేది అటు ఇటు నడిపడ మాలె పోతే గుచ పట్ట
వీళ్ళేం చేషిర్రు కానీ దుప్పైతే వేట్లేనా
ఆ గొంతు ఆరినట్
ఉమ్ అయితే నాలుగు మూడు పోరినట్టుందని వో అంటే వాటర్ ఇత్తే వాటర్ దాపి క మళ్ళ అది ఓద్దు టైపోయి ఎట్ల ఎట్లునా అని కొట్టుకొని కొట్టుకొని నచ్చిపోయిండంట
అయ్యో
అసలవైతే వాళ్ళయితే ఇంకా చిన్న చిన్న పిల్లలు వాళ్లకేం లేదు పాపం
బా అట్లాగా అట్లైతే ఇబ్బందే
ఆసలు ఇంత దారుణం
పొద్దున్న మా ఇంటికి వచ్చిండు మాట్లాడిండు ఏదో బర్ర్ర గురించి మాట్లాడిండు మళ్ళా వేర ఉప్పలబ పెట్టుకుంటంటే పోయి అన్నం దిని చక్కడిపోయిండు
వచ్చిపోయిడి ఎలాలక్కన వచ్చిపోయిడిప్పు చె చేను కానీ
ఈ చేన్ కానే పొలం కాడ అసలుకో రోడ్డు కానీ అయితే ఏం కాక పోవు లోపల ఏదో మడి ఉంటది లోపల క్కనుంటది రాళ్ల పక్కన ఆ మడి దగ్గరికి పోయి చనిపోయ్ ది ఎవరు జూడలే ఇక
అరే అదే రోడ్ మీద పడితే ఎవరైనా చూసి అరే మీ పడ్డడని చూసి ఎమ్మటే ఆస్పటల్ కన్నా తీస్ కొన్ బోట్లిన్
రోడ్ సైడ్ అయితే ఏదో ఒకటి చేద్దురు అది లోప్ లోపలికయేసరికి వీళ్ళు ఇంటోళ్ళు ఏమనుకుంటరంటే ఉప్పలమ్మ కాడిగి పోయిండు కదా అక్కడనే అన్నం తిని అక్కడే ఉంటడు కదా అన్నట్టు వీళ్ళనుకున్నరు అతను అట్లా దాదాపుగా ఉప్పలమ్మలు ఒక పది పదిహేను పెట్టిర్రా అవుగో శుక్రవారం రోజు అయితే ఎక్కడికి పోయిండో ఎక్కడ భోజనం చేసుకుంటో కూర్చున్నడో అని వాళ్ళనుకున్నరు
అయినా గానీ ఆయన కరెంట్ షాక్ కొట్నాంక కొన్ రెస్ట్ చ్చి తీసుకోవాలి కాకపో చేత్త గిట్లా పోవద్దు
ఎటు పోలిగా అట్లా కాంగనే ఎమ్మటే తీసుకెళ్తే మబ్ బ్బైల్లో పట్టకపోతే ఎం జి యం తీసుకెళ్లిరు ఎం జి ఎం తీసుకెళ్ళినంక పావు గంటకే చనిపోయిండిగ
పెద్ద కేసు
అది ఒక రోజు బతకడం కూడ డాక్టర్ షాక్ అంటనే ఏంటి ఇంత షాక్ కొట్టి పుట్టినక కూడా ఇట్లా బతికి మాట్లాడుతాండంటే అసలు ఏంటని ఆ వాళ్ళకే
మీ పిల్లలు ఎక్కడికెళ్తారో ఏమో
నీ వాయిస్ నాకు రీసౌండ్ వస్తుంది కట్ అయితు తుంది
వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తుర్రో ఏమో అంటున్నా
చిన్న కూతురే బాగా ఏడుస్తుంది. ఎందుకంటే సపోర్ట్గా ఉండే తండ్రి చనిపోయిండు కదా అని బాధ
ఎవరికేనా బాధుండద వాళ్ళు అందులోనే ఆవు సపోర్ట్ మొత్తం ఆవ ళ్ళు డాడీ కాబట్టి ఊరోళ్ళందరూ జాలిపోయినారిగ
ఆ అందరం ఆడికే పోయ్యి రే రాబుద్ది కాట్లే ఆమె ఏడుస్తాంటే
చెప్తే వినక సచ్చిపోతుంది తాగి తాగే మంచి ఉండలు ఇట్లా కాగు అంది
ఆ అంతేరా అది అసలు ఏం ముసలు అయినా కూడా ఆయన కూడా ఇగ సేమ్ తాగడు సూపర్ చేస్త తలు
తాగబోతళ్ళకి ఏమో భార్యలు కావాలండి ఇట్ల మంచి దేవుడు
గోరమతంత
మా ఇంటి దగ్గర ఒకాయన తాగి తాగి సచ్చిపోయిండు
ఉ అట్ల చనిపోతే కావాలని వాళ్ళకి తాగి తాగి చనిపోయారు కదా అనుకుంటారు ఇలా స్పాట్ అయ్యేసరికి ఈ అందరికి బాధ
ఎవరిరైనా అంతే ఇప్పుడు తాగి తాగి నార్మల్గా ఎంత చెప్పిన వినకపోతే సచ్చిపోయినాడ అయ్యా తాగి తాగి చచ్చిపోయి అడుకుంటురీ ఇంత మంచి మనిషి అనిపోతే ఏమనిపిస్తుంది
అందరు ఊరు మొత్తం మళ్ళ ఎట్లా అంటే మా ఊర్లో గౌండ్ల
నెక్స్ట్ సండే ఒకరింట్లో పెళ్లి ఓ
అసలు వాళ్ళ ఇద్దరు కాడ్ల పంచి పెట్టడం అన్నీ అయిపోయినాయి పనులు వాళ్ళే
ఉమ్
ఫంక్షనాలకి కూడా ఆర్డర్ ఇచ్చొచ్చరా పాప అన్నీ చేసిరు ఇవాళ ఇప్పుడు పెళ్ళి చేయకుండా అయిపోయింది
ఉమ్
ఇ అన్ ఎక్స్పెక్టెడ్ యా
అలానే అయితే
పిల్ల అయిపోయింది కాని ఎంతైనా తల్లింటే చూస్తుంటారు కానీ వ్యవసాయం చేయాలంటే కష్టం కదా
అంతే తల్లి లేదు తల్లి వాళ్ళ చిన్నప్పుడే చనిపోయింది మొత్తం తండ్రే చూసుకున్నాడట
అంటే రెండో మ్యారేజ్ చేసుకోవలే మళ్ళీ
చేసుకోలేదండి పిల్లల కోసం
వామ్మే చాలా గ్రేట్ అక్క ఆయన అయితే
ఉమ్ పిల్ల
చేసుకోలే ఏం చేసుకోలే పిల్ల మంచిగా ఎంచుకుంటూ అళ చేయదు
పెద్ద కూతురుకు బర్తలేడు మనవనితోటి పనంతా చేపచ్చేది ను చిన్న కూతురుకు హస్బెండ్ ఉన్న వేస్ట్
ర్బతిలో ఆ చందు లే సారే అక్క మరి అడకి పోతే పెళ్లి రానీ
అవుట్ టైమ్ జుల్లేె
వన్ తట్టి అయితాంద అక్క పోయిగా సరే అక్క వన్ తట్టి అయింది పో